నమస్తే మేడమ్ ఏం చేస్తున్నారు మేడం
వంట చేస్తున్నా అండి మీరు
ఫ్రీగా ఉంటా కొద్దిసేపు మాకుంటా మీ ఫ్రీగానే ఉన్నానండి మా కోసం కొద్దిసేపు టైం కేటాయించగలుగుతారాండి ఇంకా లేదండి తినాల ఆ ఓకే ఏం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు
నేను పురీహోర చేశా ను టమాటా పప్పు చేసానండి
ఎలా ప్రిపేర్ చేస్తారో కొంచెం చెప్పగలుగుతారో మాకు
టమోటా పప్పు ఏం లేదండి టమోటాలు ఒక నాలుగైద్ తీసుకొని కట్ చేసుకొని చిన్నగా క్కో కో కుక్కర్ తీసుకొని అందులోకి కొంచెం కందిపప్పు వేసి టమోటా వేసి కొన్ని ఒక నాలుగు చిల్లీ చిల్లీస్ చిల్లీ పౌడర్ మన దగ్గర ఉన్న ఏమైనా ఆకుకూరలు ఉంటే ఆకుకూర ఆ కొంచం ఆ ఆనీయను కొంచెం చింతపండు
ఆహా ఓకే అండి ఆ బాగా వంట చేస్తారనుకుంటా బాగా
అవునండి
మ్ హు ఇంట్లో మీరే వంట చేస్తా ఉంటారా
అవునండి
మ్ హు కేక్ సైడ్ డిషెస్ ఏమలా ఏం ప్రిపేర్ చెయరు ఓన్లీ పప్పు ఒక్కటీ మ్ హు అంటే ప్రజెంట్ ప్రజెంట్ ప్రజెంట్ ప్రజెంట్ ప్రెజెంట్
మునగాకు ఫ్రై చేసానండి అదే
మునగాకు ఫ్రై ఓకే మునగాకు చనా మంచి మంచిది అంటారు కదండి ఐరన్ మనకు మంచిగా విటమిన్స్ ఇస్తాది అని అంటారు మన మ్ బాగా తరచుగా తింటా ఉంటాంటారా
అవునండి ఇష్టంగా తింటారు ఇష్టంగా వండుకొని
ఇంత బిజీ షెడ్యూల్స్ లో కూడా అంటే ఎవరు లైఫ్ లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు మీరు స్పెషల్ గా టూ ఐటెమ్స్ త్రీ ఐటెమ్స్ చేసుకుొని తింటున్నారుంటడి చాలా గ్రేట్ అండి మీరు
ఇే ఉందడి మనం ఆరోగ్యం కోసం మే కదండి బతుకేడి ఆరోగ్యం బాగుంటే మనం బాగుంటాం
అదే అండి అదే నేను అంటున్న ఇంత బిజీ లైఫ్ లో కూడా మీ హెల్త్ కి చాలాం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చాలా కేర్ తీసు ంటా ఉన్నారు దానికి హ్యాట్ఫ్న్జీ ఇంకా ఏమేమి వంట వంటలు చేస్తా ఉంటారంటారండి మీరు
నేను ఇంకా అంటే అన్నిీ చేస్తానండి ఏది కావాలంటే వండుకొనినతింటాను
కేహో మాస్టర్ చెెఫ్ అనిని వచ్చా అండి మిమ్మల్ని
ఏం కాదు జస్ట్ నా వరకు వండుకొని తిినగలనులను వి
ఓకే
ఆ
అంటే బయట ఫుడ్ ఏం అలవట్లేదు అట్లయితే ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్ ఎప్పుడైనా కావాలంటే బయటికి వెళ్ళి తింటారు లేకపోతే ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుొని తింటారు
ఆ
అదే ఓకే మీ వంటతో అందరినీ ముగ్ధుల్ని చేసేస్తా ఉంటాంటారా మీరు మీ డెలీషియస్ ఫుడ్ త
అలా ఏం లేదండి నా ఇష్టంగా చేస్తాను మనసు పెట్టి చేస్తాను అది
అట్ ఆ అదే అండి మ మనసు పెట్టి ఇష్టంగా చేశారంటే ఆటోమేటిక్ గా చాలా బాగా ఉంటది ఎందుంటే మన అమ్మ మన అమ్మ అమ్మ ప్పుపే వునండి ఇంకేమండి
మీకే ఏవంటంటే ఇష్టమ అండి
నాకు చికెన్ పికిల్ అంటే చాలా ఇష్టం అండి
అ
ఆ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ డిగ్రీ లో ఉన్నప్పుడు బాగా చేసుకొని వచ్చేది దానితో బాగా అలవాటు పడిపోయానండి ఇంట్లో కూడా అమ్మని చా ఫోర్స్ చేస్తా ఉంటా అంట చికెన్ పికిల్చాయ అమ్మా అని కానీ అమ్మ నాకు రాదు అది ఇది అని నన్ను తిట్టి పక్కకు పంపించేస్తా అది ఆర్డర్ చేసుకోవాలన్నా కూడా చాల కాస్ట్ చాల కాస్ట్ ఉంటుది అది అవునవును చికెనే మూడు కే మూడు వందలు కేజీ ఇంకా అంటే ఫైవ్ హండ్రెడ్ వస్తదండి కేజీకి
ఏ
కానీ చనా మిస్ అయిపోతున్నామండి కాలే కాలే అన్నం లేకి చికెన్ పికె లో బా సూపర్ అండి అసలు దాన్ని ఎలా తయారు చేస్తారో ఏమో తెల్దు కాని చనా బాగుంటాదండి ఫస్ట్ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఫస్ట్ నేర్పించ చిందండి అది
అడకపోయారా మీ ఫ్రెండ్ని చెయ్యమని చెప్పి
అడ అంటే అడిగితే చేసిస్తుది తను ఏమి మే కాదు అనదు కానీ తను చాల బిజీగా ఉంటా తన పని అంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కి పోయి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి తన లైఫ్ లో తను చాలా బిజీ ఉంది వర్క్ షెడ్యూల్స్ లో అలాగా ఇంగ నా కోసం అంటే పాపం ఎందుకు ఇబ్బంది పెట్టడము తనకిప్పుడో సార్ అలా ఫ్రీ టైమ్ దొరుకుతా ఉంటది అప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తే బాగుంటదు కదా అలాగా అందుకని
ఆ
అంత చేయిపించుకోవాలప్పుడు చికెన్ కాస్టే చికెన్ చేపిచుకో తనతో చేయించుకోవాలి అనుకున్నప్పుడు చికెన్ కాస్ట్ ఉంటది ఇంకా తను ఫ్రీగా ఉండదు అట్లా కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదా అందుకని సో కష్టం అయిపోతుంది తవుంది
ఉమ్
ఇంకేమండి మం మీకేమంటే మీకేమి వంట చెయనండి చూస్తా ఉంటా అంట అంతే ఎలా చేస్తా ఉంటున్నారు అని ఉమ్
ట్రై మాత్రం చేయరా
ట్రై అంటే ఎవరు లేనప్పుడు నా మీద నేనే ప్రయోగం చేసుకుంటా ఉంటాంట ఎవరి మీద ప్రయోగం చే
ఉమ్ ఉమ్
మీకు మీ అమ్మగారు చేసే వంటల్లో మీకు ఏది ఇష్టము అండి
మా అమ్మగారు చేసేదండి అంటే చింతాకు పప్పండి
చింతాకుపప్పు చింతాకుపప్పు ఇప్పుడు సమ్మర్ సీజన్ లో బాగా అవైలబుల్ గా ఉంటది కదా బాగా
ఇప్పుడు ఈ రోజు వర్షం వచ్చింది కదా
ఉ
మా సైడ్ వర్షం వచ్చిందండి మీకొచ్చిందా
ఆహా లేదండి మా సైడ్ రాలేదు వర్షం ఇంకా కొత్త చిగురు కొ ఓకే ఓకే కొత్త చిగురు కొత్త చింతాకు సూపర్ ఉండదండి సమ్మర్ సీజన్ అప్ప ఉమ్ నూరు ఊర ఊరిస్త ఉంటది
ఇంకా ఎలాంటి ఫుడ్ ఐటెమ్ మీ ఏరియాలో ఫేమస్ అండి
మా ఏరియాలో రగి ముద్దా చికెన్ నాటుకోడి ఫేమస్ మెయిన్
మీరు చెప్తుంటేనే మీ మాటల్లోనే తెలుసు
ఆ నా చికెన్ ఉంట చాలా ఇష్టం అండి నిజంగా మంత్కి ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ తినడానికి కూడా రెడీ అండి
మంత్ క మొంతుకు. ఎవరు
ఆ మంత్ కి అండి వీక్లీ తినమండి మేము మరి లావు అయిపోతే మరి ఇబ్బంది అవుతుంది అందుకని డైట్ మెయింటైన్ చేస్తాం
చికెన్ తింటే లావు అవుతారని ఎవరు చెప్పారండి మీకి
అంటే తక్కువ మొతాదులో తీసుకోవాలి ఎక్కువ మోతాదులో తీసుకో కున్న కూడా ఇబ్బంది అవుతంది అవుతాది కదా అండి అట్లా అంతే ఇపుడు వీక్లీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దట్స్ ఎనఫ్ అఫ్ ఫర్ అదర్ లైఫ్ చాలు కదండి ఇం ఎంత తింటాం మీరు బాగా తింటారా చికెన్ కాకోకుండా ఇంకా ఏం బాగా చేస్తారు
వీక్లీ వన్ సన్నా ఉంటది
ఓహో ఓకే అంటే చికెన్ తింటారా లేకపోతే అలాంగ్ విత్ చికెన్ బిర్యానీ కూడానా
మోస్ట్లీ నేను ముద్ద ప్రిఫర్ చేస్తానండి ముద్దా ఆర డ్రై డ్రై ఫ్రై చేస్త కొని జస్ట్ అలానే తినేస్తాను
ఒకే గిట్స్ ఆ రగి ముద్ద
రైస్ కాకుండా ఏం కాకుండా డ్రై మాత్రమే చేసుకొని అలాగే తినేస్తా
ఆ డ్రై అంటే ఎలా చేస్తారండి నూనెలో జస్ట్ డీ ఫ్రై చేస్తారా
డీ ఫ్రై కాదండి జస్ట్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేస్ సి చికెన్ ని మంచిగా వేపి
ఒహో
వేపిన తర్వాత కొంచం కారం కొంచెం అల్లం వెల్లులి పెస్ట్ కొంచం చికెన్ మసాలా కొం కొంచెం గరం మసాలా వేసి ఫ్రై చేసేసి కొత్తిమీర కరివేపాకు వేసేస్ సి అది మసాల అంతా ఆ పొర్లన్ని స్మెల్ పోయేదాకా వేగించేసి అట్లే తినేస్తానండి చికన్ క్రైస్ ఏం లేకోకుండా
ఓహో ఓకే అండి ఓకే ఈ అట్లయితే మీ చేతి మీ చేతి వంట ఒ ఒకసారి రుచి చూడాల అనుకుంటున్నారు కాద్ మీరేదో డిఫరెంట్ గా చెప్తా ఉన్నారండి ఫ్రై గురించి ఆ నేను ఎప్పుడు అలా చేయలేదు
ఊ
ఒకసారన్నా మీ చేతి వంట తినాలని ఆశిస్తా ఉన్నాను మీలై అయితే మాకు పార్సల్ పంపండి కొంచెం మేము కూడా తింటాం ఉంది లేకపోతే మా ఇంటి దగ్గరికి వచ్చేసేయండి మాయి మేమందరం చేసుకునేసేద్దాం
వదాం వదాం చేద్దామండి ఎప్పుడైనా ఆ మీ అమ్మమ్మ వాళ్ళు ఫిష్ అండి
ఫిష్ బా తింటారాండి
లేదండి నేను చికెన్ తప్ప ఏమీ తినను
ఓకే ఓకే ఓకే చి ఫిష్ కూడా మంచిది కదండి చనా హై రీచ్ చానా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి దాంట్లో
ఇయవ్
ఊహు ఓకే అండి ఓకే ఓకే మీ విలువైన సమాచారం మాకు చెరవేసినందుకు ధన్యవాదములు మీ మీ దగ్గర నుంచి మేము మంచి చి వంటకాలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నాము థాంక్స్ అండి
థ్యాంక్ యూ